ఆ బన్ను అట్లా న కాలేజ్ వెకేషనల్ వకేషనల్ గ్రూప్ డిప్లొమా ఇది డ్యాన్సెస్ డిప్లొమా
ఉహూ
విజేశ్వర ఉంటాయి ఆ మూడు సంవత్సరాలు వేస్ట్ చేసే బదులు ఇప్పుడు నే ఎట్లాగ నా డిగ్రీ అయిపోయింది కదా డిగ్రీ చేసి ఏం లేదు రా అస్సలు చదువుకు ఇంటిని గలిచ్చినట్టుంటంది
ఉమ్
నాకైతే ఏమనిపియ్యట్లే వచ్చింది పర్సంటేజ్ చ్చింది సెవెంటీ టూ పర్సెంట్ వచ్చింది సెవెంటీ టూ పర్సెంట్ డిగ్రీ ఆ ఇంటర్ సెవెంటీ ఫైవ్
టార్
సెవెంటీ ఫైవ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎట్ల పోయినాయి
ఇంటర్లో పోయిందిగా
ఇంటర్ లో థియరీ ఎగ్జామ్స్ ముందు పెళ్లి పెట్టుకున్నారు ఫస్ట్ యియర్లో థియరీ థియరీ ఎగ్జామ్ ఏం విడిచిపేట్లే ఫస్ట్ ఇయర్ త్రీ ఫిఫ్టీ వచ్చినాయి ఫోర్ ఫార్టికి
ఉమ్
ఫస్ట్ ఇయర్ అయితే ఇంకా మస్తు వచ్చేటివి సెకండ్ ఇయరు ప్రాక్టికలు ఔట్ ఆఫ్ సిక్స్టీకి సిక్స్టీ వచ్చేసినాయి సిక్స్టీఏనా ఎన్ని వన్ ట్వంటీకి వన్ ట్వంటీ వచ్చినాయి
ఆ ఓకే
ఉమ్ ఇగ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఇక అవి తిన్నాయి
సెకండ్ ఇయర్ ఇప్పుడు ఏ ఇప్పుడు మనకి మార్క్స్ సెవెన్ హండ్రెడ్ వత్తే ఇప్పుడు మనకి పర్సంటేజ్ ఎంత వత్తది సెవెంటీ అవుతదా
సెవెంటీ పర్సెంట్ తౌసెండ్ కి కదా
ఆ థౌజండ్ గా ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ వచ్చినాయినకో
రే సెవెన్ ఫ సెవెన్ టి ఎంత ఎయిట్ హండ్రెడ్ వత్తే ఎయిటి ఎయిటి పర్సెంట్ ఎయిటి పర్సెంట్ అయుతుంది ఉమ్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఆ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉండాలా దానీకట్లయితే ఏ దేనికన్న
ఉహూ వత్తే
నార్మల్ ది అయితే దేనిక ఇంగ పూజ ఉందా పూజకు పూజకి ఎంత వచ్చింది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఇంటర్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయితే కాక్వీ యూనివర్సిటీకి ఎలిజిబుల్ కాలేదు ఇదేళ్ళ సీట్ రాకపోతే అజయ వాళ్లక్ చెప్తే వాళ్లు వచ్చిండు ఫిప్ట్టి పర్సెంట్
ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఏంత ఎంతౌ సౌస మరి
ఆ అటుంటది మరి మన కారోనా బ్యాచి
ఇక యామెను మొత్తం ఇసి పెెట్టిండి ఇక మొత్తం
అబా
ఇడ్సిపెట్టిన్ను అన్న కూడ హే అవసరం లేదు లేదా అంటాను
ఇప్పుడు బా కాదు ఇప్పుడు మా సిచ్యువేషన్ గురించి ఏమంటుందో ఏమో
యహె మీ సిచ్యుేషన్ ఇంకెం రాాల మాకు
రాద ఒక సారి నార్మల్గ టచ్ చేస్ చూడ లోపల్ ఇన్నర్ ఫీలింగ్ ఏంది ఆ ఇప్పుడు తప్పు వాళ్ళు మాట్లాడే వర్షన్ బట్టి తప్పు నా మీద ఉందా వాళ్ళ మీద ఉందా అ
ఆ అన్నది తెలుస్తదిలే అది
ఉమ్
ఆ అన్నకి చెప్తారు వాళ్ ఆ అడుగుతలే
కచ్చితంగా ఉట్టిగ నార్మల్గ టచ్ చేసి చూడు
అంటే ఇట్లా ఏ ఏ విధంగా ఎట్ల ఎట్లా చేయా
అసలు బానక్క వచ్చి ఇక్కన్నే ఉంటుందన్న అసలు మరీ తీస్కోవడం కరెక్టే కరెక్ట్
ఉమ్
కరెక్టేన అసలూ అసలూ ఏంది ఏమైంది ఏమి తెలువనట్టుగానే ఆ బాడుకవులకు నాకు ఏం చెప్ ఏ చెప్ ప్పట్లేదు పిల్లలూ ఫ్యూచర్ అంటాంది
మ్
తుంగట్ల మాట్లాడు
ఆన్నె వండుటే ఒక్క ని నేను అడిగినాక చెప్తాలే
సరే
ఉహ్ నేను ఇంతసేపటి గాదె అన్న అన్న కాన్నే ఉన్నా
అ అది ఇంట్లో ఫ్యూచరు వా వాళ్ళ వాళ్ళ వాళ్ళు చేసేటి చే కలు వాళ్ళుండే తీరు
ఊహు భాస్కరాన్న తోటే అన్న క్లోజ్ గా ఉంటాడు బాగా
భాస్కరన్న ఒక్కడే సపోర్ట్ రా
అన్న అన్న కూడా బా భాస్కరాన్న ఒక్కడే సపోర్ట్
వేసుకోల వేసుకోవాలి
అవె బాస్కరన్నా వచ్చి తిన్నా
సాయి సాయి ఎప్పుడొస్తాడంట
సాయి గాడు వచ్చిండు అక్కడికి
స్లీప్ ఎత్తాండు అక్కడకి ఎప్పుడస్తాడంట ఆ ఆ నిద్రమొద్దు
ఆ
నిద్రమొద్దు పడుకుం మ క్లాస్ రూమ్ నిద్రపోతుందంట టీచర్ మమ్మీ కీ కంప్లైంట్ చేసింది క్లా రూమ్ లో నిద్రపోతదంట మమ్మీ కంప్లైంట్ చేసింది వాళ్ళ టీచర్
నేనైతే మా కాలేజీ లా ప్రతి ఫస్ట్ ప్రేడ్ కాన్చోలి స్టార్ట్ పెడితే లాస్ట్ ప్రేడ్ దాకా స్లీపింగే
హు
ఎక్క ను లేపేది ఏ శివ లేరా సార్ చూస్తాండు లే లేరా అని లేపేది
ఆ మ అ అది జయం జయంమ్ సినిమాలో జేమ్ సినిమాలో కళ అది వేసుకుంటారు కదా
హు సార్ మళ్ళీ ఏమ అడిగిన కాని చెప్పేది ఇక అరే ఫామ్ ఎప్పుడడు శివ అంటే చెప్పేది ఇగ
శివ మిష్టర్ శివ నిజంగా నీ పేర్లో వైబ్ ఉంటది
అ అందేనా
పేరి అ పేరు శివ అ పేరిలునే వైబు ఉం
శివ అనే
హు
అంతే అసలు నన్న చాలామంది అడిగ
ఏమని
ఇట్లా శివ మస్తు ఉంటది కాలేజ్ లో దాదాపు అందరు అంటారు
నిన్న
కాదు
మీ బాయ్స్
బాగుంటది బాగుంటది నువ్ప్పుడు చూసినా నాకు అ నవ్వుకుంటేనే ఉంటది ఎందుకు రాదు
హు
హు
ఇప్పుడై అట్లా అట్నే ఉంటరా
నీ బాధలా చెప్పుకుంటూ రికని ఉంట చెప్పుకు చెప్పు చెప్పుకున్న వాటికి
అవుమ అట్లు ఉంది అప్పుడు అనేదిగా ఇచ్చే కాలలా వేర ఉండదవా
ప్చ్ ఇంతే ఎంతున్నా కాలేజ్ కాలేజే
హ్మ్
బా సంవత్సరానికి ఒక కాలేజ్ మారుత్తివి
ఆ సంవత్సరానికి కా ఆ కాలే రెండు కాలే మార్చి కాని ఆ కాలేలో ఫేమ్ అట్నే ఉన్నది ఈ కాలే లో ఫేమ్ అట్నే ఉన్నది తెలుసా
ఆమె ఏమంటది తెలుసా ఆమె ఇంకా చరణ్ వాళ్ల మమ్మీ శ్రీరామగిరి తమ్ నా తమ్ముడు దగ్గర పోయినా మాట్లాడతవేమోనని ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదేందిరా బా నువ్వు అంటంది మా ముక్కే మొదటోడు ఎప్పుడు చూనే చూడలేదు చిన్నోడు అంటే మాట్లాడతాడులే
అహే వా వాడంతాగాని ఏమి ఉండదు జీ జీ చేరం వన్ వేరు
హ్మ్ ఆ గుర్రం
గుర్రం చరణ్ ఆ వా వాడు వాడు మన లేవా వాళ్ళు కూడా గంతేతెల్లగా ఉంటాడు వాడు
ఏమో ఎట్టుంటడో తెలిదు చూల్
నిబ్బ నిబ్బే వారు ఉంటది అంది
అంతేనా
హ్మ్ కాపోతే
ఆ
క్రి క్రికెట్ ఆడేదిగా దానితోనే సే సేమ్ వ్యవసాయం బిడ్సు కాలన్ అయితే ఆల్మోస్ట్ ఆ ఆల్మోస్టు క్రికెట్ మీదనే ఫేమ్ అయినా
ఆ క్రికెట్ తోపు మరి
తోపు కాదు సెకండ్ ఇయర్ మొత్తం మనం ఒక్కళమే కదా
హ్మ్
మొత్తం బిసి బాయ్
శివ
నేను నేను చెప్తేనే ఒకవేళ వాడు టీములు ఉండాలైనా నేను చెప్ చెప్పాలి టీమ్ లో తీసేయాలన్నా న నేను చెప్తేనే
ఆ
అట్లా మెయింటైన్ చేసిన ఫస్ట్ ఫస్ట్ రోజు నాకు అంతగాన చెప్ ప్పిన వాళ్ళకి అరేయ్ శివా ఇట్లా ఆడొచ్చు ఇట్లా ఆడరా మీ ఫస్టు ఆడినా
ఆ
ఫస్ట్ రోజు ఆడితే మన ఫార్టీ నైన్ టీమ్ స్కోరు నా స్కోర్ ఫార్టీ టూ
ఆ అే దఫ ఎను సంందరంట